హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నాడా
హా అండి బాగున్నాం మీరు బాగున్నారా
ఆ బాగున్నావండి ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీ కూర్చొనినున్నాము
నేను ఏం లేదండి ఖాళీగానే కూర్చోనున్నా
ఓహ్ అవునా అండి పని అయిపోయిందా అండి మీది అవున్ ఏం చేస్తారు మీరు ఇంట్లో పని
ఇంట్లో నార్మల్ గా పని ఏముంటదండి ఊడవడం మ్మె బోళ్ళు తోమడం. బట్టలు పిండడం వంట వంట చేయ డం లాంటివి అంతే ఇంకా
ఓకే
హుమ్ మీ కొచ్చా అండి ఈ పనులు చేయడం
హాయ్ అండి
మీరు చేస్తారామె ఇంకా
ఏంటిదండి
మీరు చేస్తారా
ఆ చేస్తాను
ఓకే ఇంకా మీ మీకు ఏమేం పనుల చాడి
నాకు అన్ని పనులు వచ్చావుండి వంట చేస్తా ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా ఆండ్ వంట ఎక్కువ చేస్తా అంటే నాకు మంచిది అనిపించినప్పుడే వంట చేస్తా ఇదైనా స్పెషల్ చికెన్ ఏమన్నా వండాల ఉంటే ఆ రోజు వంట మంచిస్తా
ఉ
అవును లే ఇంకా ఇలాంటిది పప్పు పప్పు చారు ఇంకా మటన్ చేసుకుంటా చిన్న చిన్న చ్చు బిర్యానీ అవి రావండి
బిర్యానీ అవి రావా మీకీష్టమా అండి బిర్యానీ అంటే
ఆ చాలా ఇష్టం నాకు బిర్యానీ అంటే
ఓకే అండి.
అ ఇంకా అండి ఏం చేస్సున్నారు ఈరోజు, ఏం చేశారు డే మొత్తం.
ఇలాంటి ఏ బలైన బాగా ఉండే గదా
హా చాలా
హు
ఇంట్లోనే ఉండేవి ఆ అవునండి ఒకపొద్
అవునా మరి ఈ రోజు ఎలా ఉండేవు ఒక్కపొద్దు
బానే ఉండ్యా అండి పర్లేదు
ఎండ బాగుందండి ముందు బాగుండేది చల్లగా ఉండే ముందు స్టార్టింగ్ లో ఇప్పుడు బాగా ఎండలు గొ తున్నాయ్
అవునండి
ఉ
వాతావరణం చేంజ్ అయితాంది అండి
అవును డే లో ఉడక పోస్స్తుంది నైట్ నైట్ లో చలి పెడుతుంది
అవునండి ఇక నైట్లో కొంచెం వెదర్ చల్లా గా ఉంటుంది డే డే లా మాత్రం ఎం డ విపరీతంగా కొడుతుంది
బాగా
అవునండి
ఇకాండి ఏం చేస్తున్నారు మరి తిన్నారా
అ లేదండి ఒక పొద్దునా పప్పు కూర తింన్నామండి పప్పు టమాట
ఓకే ఇంకా మీ ఇంటి అంటె మామిడికాయల చెట్టులు ఉన్నాయా అండి
లోనే ఉందండి
మీకు ఇష్ట మా మామిడికాయ అంటే
అవునండి నాకు ఇష్టం అండి మామిడికాయలు దాన్ని పచ్చడి పెడితే ఇంకా బాగా ఇష్టమ అండి
అవునా మీకు తియ్యటి ఇష్టమా లేకపోతే పుల్లటియా
నాకు పుల్ల టియే ఇష్టం అండి
ఓకే దాని పచ్చడి బాంటది అవును పప్పులో తింటే ఇంకా చాలా రు
ఇంకా ఫ్రైడ్ రైస్ లో పింకన్నంలో కూడా మామిడికాయ ఏసుకుంటే చాలా బాగుంటదండి.
అవునండి. అలా అయితే మీరు పచ్చడేస్ తరా మరీ.
అవునండి ఏస్తమండి పచ్ చడ అయే వచ్చండి.
వావ్! ఇంకా అండి మరి. ఏముంది విశేషాలు.
ఏం లేదండి ఇవాళ మీరేం చేసారండి డే అంతా.
ఈ రోజు కొంచం మా ఇల్లు శుభ్రంగా చేసాము. చుట్టాలు వస్తున్నారండి.
అవునా అండి.
ఆ ఈరోజు డే మొత్తం బిజీ బిజీగా ఉండి. ఉ మా మమ్మీ అవి మొత్తం మొత్ ఇ వేసేంది మొత్తం బట్టలు అవి ఇవీ, కొంచెం స్టిచింగ్స్ ఉండే అవి వేశాం.
ఓకే అండి స్టిట్చింగ్ చేసుకుంటే మంచి ఇల్లు క్లీన్ అవునండీ కంటే ఎక్ ఎక్కువ రాదు లైట్ గా అలా
అవునా అండి వచ్చు
హ్మ మిషిన్ ఉందా అండి మీక్ కు
లేదండి చెయ్యి తోటే. మా చెయ్యే స్టిచ్చింగ్.
అవునా
ఆ చెయ్యే మిష్ షిన్ అనుకోవాలి ఇగా కొనుక్కోవాలని ఉందండి.
అవునా అండి. కొనండీ పర్లేదు బాగనే ఉంటది అది గూడా.
అవునండి. ఇంకా మరి రంజాన్ తర్వాత మ్యారేజెస్ స్టార్ట్ కదా ముస్లిం వాళ్ళై.
అవునండి మరి మీరు చేసుకుంటున్నారా.
లేదండి నా మ్యారేజ్ ఇప్పుడే లేద్. ఇంకా టైం ఉందండి.
ఇంకేమన్నా ఇన్విటేషన్స్ ఫ్యామిలీ
అ మా కాసిన్ ది మా ఫ్రెండ్ది ఉంది మ్యారేజ్ అండి
అవునా
మ్
మీ నీకు ఇంట్రెస్ట్ ఏనానండి మ్యారేజెస్ కి వెళ్ళడం అంటే ఇట్లా పార్టీస్ కి రెడీ అవ్వడం వెళ్ళడం
ఆ అంటే వేరే వాళ్ళవి అంటే కొంచెం వెన్కమ్ ముంద అవుతాం మన చుట్టాల్లో కజిన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు అవి అంటే ఎక్సైటెట్మెంట్ ఉంటాం మరి మ్యారేజ్ అవుతుంది ఇమోషనల్ అండ్ ఎక్సైటెట్మెంట్ రెండు కూడా ఒక తరపు నుంచి ఎర ఫ్రెండ్ వెళ్ళిపోతుంది అనేసి ఉంటది
మ్
ఇంకా ఒక తరపు నుంచి అదే ఫ్రెండ్ మ్యారేజ్ లైఫ్ ఇగల్ చెంజ్ అయిపొతేది అనేసి ఫ్రీగా టైమ్ ఉంటాది బిజీ బిజీగా ఉంటారు అనేసి ఒక బాధ ఉంటది
టెన్స్ ఉంటేనే మనకి లైఫ్ బాగుంటందండి ఫ్రెండ్ ఒక్క ఫ్రెండ్ ఫ్రెండ్స్ లేకపోతే బోర్ గిట్టేస్తది
అవునండి అది
ఇంకా
ఇంకా చెప్పాలి మీకు డబల్ కా మిఠా ఇష్టమా
లేదండి నేను స్వీట్ అంతగా తిన నాకు స్వీట్ నచ్చదు
ఓకే
నీకు ఇష్టామా డబల్కా మీఠా
నేను నిన్న తిన్నాను డబల్ కా మిఠా
చేయడం వచ్చా అండి మీకు
ఆ ఇంట్లో చేసుకుంటామండి
ఎలా చేస్తారండి అది ప్రాసెస్ చెప్తారా కొంచెం
అదీ నాకు కూడా అంత తెలియదు మమ్మీ చేస్తే చూసాను నేను చెయ్యలేదు హా నాకు గులాబ్ జామున్ చేయడం వచ్చండి
అంటే దానికి ఐటమ్స్ ఏమి కావాలి
దానికి ఐటమ్స్ ఇక మేము ఏమేమి వేసుకుంటే అవి ఇప్పుడు అది ఎలా అంటే అది ఉంటది కదా పిండి గులాబ్ జామున్ పిండి దాంట్లో పాలు వేసుకొని మంచిగా ఆట దానికి మంచిగా మెతుక్కోవాలి ఆటా బూంద మే చేసుకొని దానికి చిన్న రౌండ్ లో లడ్డు షేప్ చేసి ఆ
పిండి అని అంటారు దాన్ని
ఆ పిండి మంచిగాక్క అది చేసి మ్యగినెట్ చేసి
హ్మ్
మంచిగా చిన్న రౌండ్ లెక్క చేసుకోవాలి లడ్డు చిన్న లడ్డు లేక బాల్స్ లెకా చేసుకోవాలి చేసుకొని‌ ఆయిల్ లో కొంచెం బ్రౌన్ అయసరికి ఫ్రై చేయాలి ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి ఇంకా కొంచెం వాటర్ అంటే మేము చక్కెర ఎంత వేసామో వాటర్ కొంచెం ఎక్కువ వేయాలి
ఓకే అండి
శి దాన్కి మంచిగా మ్యాగ్నెట్ మంచిగా అయేటట్టు చీర లిక్ అయేటట్టు చూసుకోవాలండి
ఓకే అండి
అది కొంచెం మంచిగా శీతలిక్క అయి అయిన తర్వాత కొంచెం చల్లగా అయినాక అవి దాంట్లో వేసు కోవాలి వేసుకోని ఏస్
ఇంకా అది వేడి వేడిగా తింటే బాగుంటదా చల్లగై నాంక తింటే బాగుంటందా అండి
అది వేడిగా లేదండి షీరలో గులాబ్జామున్ వేస్తే వేడిగా వేడిలో వేస్తే అది కరిగిపోతుది కదా
అవునా చల్ల బడ్డ అంటనే వెయ్యాల
అడ్డంగానే వేయాలి చిల్లగా బాగుంటది
సరేనండి
అ చల్లగానే బాగుంటంది మీకు ఇష్టమా గులాబ్ జామున్
లేదండి తింటా ఒకటి రెండు కొంచెం అట్లా మరి అంతా ఇష్టం అనేది ఏం లేదండి స్వీట్ అంటే ఎక్కువ నచ్చదండి నాకు
ఇంకా ఏం చేస్తున్నారండి మరి ఇప్పుడు మీరు
ఏం లేదండి టీవీ చూస్తున్నాం కాళిగా కూర్చొని
ఉ
కానీ
అ అండి అయిపోయింది పని